హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది మీకు వినబడుతుందా
వినపడుతుందండి
అవునా మంచిగా ఉన్నారా
ఆ మస్త్ మంచిగా ఉన్నామండి ఫుల్ అంటే ఫుల్ ఆన్ నీకు తెలుసా అంటే ఫుల్ ఆనందం అసలు అయితుంది ఇయాలా ఎందుకో
ఎందుకండి ఏమన్నా పడిందా
ఏం పడలే అండి ఏం పడుతదండి
అంటే శాలరీ గిన పడిందా అని
అయ్యో నాకు ఉద్యోగం లేదండి ఇంకా నాకు జాబ్ రాలే ఇంకా కోచింగ్ తీసుకుంటున్నా
అవునా అంటే చాలా ఆనందం ఎస్తుంది అన్నారు కదా
చాలా ఆనందం మంటే మాస్ స్నేహితురాలకు ఒక జాబ్ వచ్చింది అన్నమాట అందుకే నేను సంతోషపడుతున్న ఆమెకంటే ఎక్కువ
అయ్యో రామ ఎవరికి అండి ఏ ఫ్రెండ్ అండి
మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటదిలేండి టీసీఎస్ వచ్చింది అనమా
అయ్యో రామా అయ్యో రామ్మా ఎన్ని రోజుల కాంచి సంబర పడుతున్నరండి
ఎందుకండి అయ్యోరామ అంటున్నారు నాకు ఒక స్నేహితురాలు చాలా ప్రాణం ఇప్ హితురాలు అన్నమాట అందుకే ఆమె కూడా ఇట్లా ఫీల్ కాదు నేనే ఫీల్ అయితనా అనమాట మంచిగా ఆమెకే జాబ్ వచ్చి మంచి జాబ్ వచ్చింది జోబొవ్చింది జాబ్ వచ్చిందని
అవునా
మా స్నేహితురాలు అయితే తెలుసా అండి ఒక ఆమెకి పది వేలు పన్నెండు వేలు ఇస్తా అన్నారు ఇంటర్న్షిప్ ఒక మూడు నెలలు ఫ్రీగా చెయ్యి తర్వాత ఇస్తా అంటే వద్దు అంటే వద్దున్నదండి వాళ్ళ నాన్నకి ఒప్పి వాళ్ళ నాన్న ఒప్పించేయాలి కదా అండి ఏదోఒకటి చేసి అమే హస్టల్ ఫీజ్ వాళ్ళ నాన్న గ ఏమంటా అయిపోయేది
అవునండి మూడు నెలలు ఎట్నో తిర కట్టమని ఎప్పుడ ఇట్లా ఇప్పుడు గడుతున్నాడు కదా కానీ మరి ఇ
ఆ ఆ మా ఫ్రెండ్స్ అయితే నా మాటనే వినది తెలుసా అనమే ఆమె ఆమె అంతటే ఆమె ఆమెకు సాఫ్ట్వేరే కావాలంటది ఆ సాఫ్ట్వేర్ ఏమో ఇంకా నాలుగు సంవత్సరాలైనా వచ్చేటట్టు లేదనమాట బయట అస సిట్యుయేషన్
అవును సిచ్యువేషన్స్ బయట బాలేవు
మళ్ళ ఆమెకి నాలెడ్జ్ ఫుల్ ఉందండి
ఉహు అవునా
నా నాకైతే గిత్త నాలెడ్జ్ లేదు నేను ఎట్లా బతుకుతానో భయం అయితుంది అండి
అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక హాద్దు ఉంటది అండి మీకు తెలుసా
ఎందుకనీ ఆమెకు స్కిల్ ఉందని అన్న అనడం అబద్దమా
అంటే మీకు లేదని చెప్తున్నారు కద అది అబద్ధం
ఓ అట్లాంటున్నార నాకు నాకు లేదని మాత్రం నాకు తెలుసు మ నాన్న మా డాడీ కూడ మ మా నాన్నగారికి కూడా తెలుసానుందుకని నాకు ఇంకా ఉద్యోగం రాలేదని పాప ఊకు బాధపడతాడు ఏమకు తెలివి లేద ఏంది అనుకుంటాడు
అబద్ధం అండి అబద్ధాలు
అయితే మా నాన్న అనుకోడు మా ఇంటికాడ అందరొచ్చి మన నాన్నని అడుగుత మీ అమ్మాయి ఏం చేస్తుందండి మీ అమ్మాయికి పెళ్లి చేస్తార అని ఇవే క్వశ్చన్లు అంటా రోజు
అవునండి ఓకేనండి మేము మధ్యలో ఇంటర్ప్ట్ చేస్తుం ఎందుకంటే మీరు ఇందాక ఒకరు అన్నారు కద ప్రాణ స్నేహితురాల ప్రాణ మి త్రురాల ఆమ గురించి అన్ని తెలుసా అండి మీకు
ఆ తెలుసండి
అవున అండి
ఎందుకండి మీకు ఆమె గురించి తెలుసుకోవాలని ఏమన్నా ఉందా
అవునండి
ఆమెద తెలుస అండి పొద్దునే లేస్తుదంట చదువుకుంటదంట రోజు మొత్తం టిఫిన్ తింటది మళ్ళా చదువుకుంటది అంట మళ్ళ అన్నం తింటది మళ్ళా చదువు అస్సలు ఎందుకండీ గింత సేపు సాదువుకోవడం పైసలు ఎట్ల వచ్చి వస్తాయ్ కదా ఆ ఎప్పుడు తెలవదండి ఆమెకి ఎప్పుడు పడుకుంటదో తెలవదు ఎప్పుడు ల్యాప్టాప్ ముందనే ఏ కూర్చుదు కంటే ఆమె అలా స్నేహితురాలు చెప్పేది అన్నమాట బీటెక్ల అయితే ఏం చదవలేదంటగా బిటెక్ తర్వాత ఫుల్లు చదువుకుందంట అండి ఆమె
అవునా
ఆ నాకైతే తెల్సండి కోడింగే రాదు ఆమెకేమో కోడింగ్ వచ్చ అంట ఫుల్ ఫుల్ ఫుల్ అని ఆమె ఒక ఆమె వచ్చి ఊకే చెప్తదండి ఆమె గురించి నాకైతే ఫుల్ ఇష్టం ఆమె ఆమెనే ఇన్స్పిరేషనల్గా తీసుకోవాలండి నేను
అయ్యయో నిజామా అండి
క్కక్కసారి ఆమెకు చ మీకొక్కసారి ఆమె మొఖం చూపించానుకో ఓహో ఈక్కడ నేను కూడా ట్రైనింగ్ తీసుకోవాలి కదా అని అంటారండి మీరు అంత మస్త్ చెప్తద అనమాట క్లాసెస్ ఆమె
అవునా క్లాసులు కూడ చెప్తుద
ఆ క్లసులు కూడ చెప్తది అండి టీచర్ లక్కనే పీపీటీలు ప్రజెంట్ చేస్తది అలా క్లాస్లలా మీకు తెల్స ప్రెజెంటేషన్ ఆ ఆమెకు అంత టాలెంట్ ఉంది మళ్ళా ఇంక తెలుసా టీ వీళ్లల్లో పోయి టీవీ షోస్ కూడా చేయమంటే చేతులు కావచ్చు అంత టాలెంట్ ఉందా మీకు ఇంగ్లీష్ లా
అవునా
ఇంగ్లీష్ స్కిల్స్ అయితే చాల ఉన్నాయండి ఆమె కాని ను నేను చాల నేర్చ తెలుసా ఆమెలాగ బతకడం అంటే కష్టం ఎంత క ఫేస్ చేయాలనే మాట మాత్రం ఆమె దగ్గర్నుంచే నే ర్చుకున్నా మా స్నేహితురాలు ఊకె చెప్పుతది ఆమె గురించి
అవున ఉహు
ఆ అయితే అయితే తెల్సా అండి నేను ఒక రోజు చాలా కష్టాల్లో ఉన్నా ఈ ఏడుస్తున్న ఊకే ఇక మీ ఒక గురించి చెప్పిందండి ఇట్లా చెప్పి అయ్యో వీళ్ళు కూడ ఈమె కూడ ఇంత కష్టపడ్తది నువ్వు కూడ గట్ల కష్టపడు నీగ్గూడా ఉద్యోగం ఒత్తది నువ్వు పైసల్ సంపాదించు అది ఇది అని కొంచం మోటివ్ చేసారండి నన్ను
ఔనా ఎవరు చేసారు మీ ఫ్రెండ్ చేసిందా
నాక్ తెల్ ఆ దేవుడండి
దేవుడు చేసాడా
ఆ దేవుడొచ్చి చెప్పి అంటే నాకు డ్రీమ్స్ లో ఒక కలొచ్చింది అనమాట ఇట్లా ఒక అమ్మాయి ఇంత కష్టపడుతుంది నువ్వు ఇంతే కష్టపడాలి అప్పుడే నీకు సా ఫలితం ఉంటది అది ఇదని అన్నారు ఇక అప్పటి నుంచి కష్టపడుతున్నా అండి
ఔనాండి ఔనండి మీ ప్రాణ స్నేహితురాలి బర్డే తెల్సా అండి మీకు
తెల్వదండి
ఔనండి అంటే ప్రాణ స్నేహితురాలన్నారు కదా అందుకని
అయితే డేట్లు గు అంటే ఇప్పుడు ప్రాణ మిత్రురాలన్న అంత మాత్రమే ఆమె డేట్స్ ఏమైనా గుర్తుండాలా అండి ఆమె ఎ ప్పుడు పుట్టింది ఏ టైం కి పుట్టింది ఏడ తిరుగుతుంది అవన్నీ నాకొద్దండి ఆమెకెం ఆమె దగ్గర్నించి నా నాలెడ్జ్ చాలా గేన్ చేస్కోడం ఇంపార్టెంట్ అనమా
అట్లంటారా
ఆ ఆమె దగ్గర్నించి నేను చాలా లెసెన్స్ నేర్చుకోవాలి అంతే ఆమె నన్ కలుస్ సం అండి కల్సి సినిమాలక్పోతాం బైటిక్ తిరుగుతము అన్ని అంత ఫుల్ ఎంజాయ్ చేస్తాం హైద్రాబాద్ మొత్తం తిరుగుదాం అనుకుంటున్నామండి మేము
ఇమ్మ కేము ఆ నేనొస్తా గాని మీరి ఇప్పటివరకు ఏం మూవీస్కెళ్ళారండి అసలు మీరు
నా చెప్పడానికి లిస్ట్ కూడా సరిపోవండి నాక డస్సలూ ఎన్ నా బ్రెయిన్ లో అంత మెమోరీ లేదండి మా స్నేహితురాలు నడిగితే మాత్రం పక్ క ఏ రోజు ఏ టైం కి పోయినా కూడా చెప్తదనమాట నా ప్రాణమిత్రురాల్కి
వామ్మో
ఈ సారి ఆమెనడుగుతలేండి మీకు లిస్ట్ మీకు ఏమన్న ఏ ఏమేమి సినిమాల్పోనయో ఆమె అన్నీ చెప్ తది ఆమెనే మీకు కాన్ఫరెన్స్ పెడ్త ఒక రోజు ఆమె తో మాట్లాడ్పిస్తాలేండి
ఒద్దులేండి ఆ లీష్ట్ చదువ్ తాంటే ఇగ నేను పడుకోనిలేత్తనేమో మళ్ళా సరిపోదంటున్నారు కదా
ఆ మరి నిజమే అండి రోజు ఒక రోజు వారంలో అంటే ఆమె ఊక సదువ్కుంటది కదా డిస్టర్బ్ ఆమెకి కొంచెం రిలాక్సేషన్ కోసం సినిమాలకి ఇట్ల బైటికొస్తదన్మాట స్నేహితుల తోటి
పార్క్ కి వెళ్తారా అండి మీరు
ఆ పోతమండి ఆమె కూడా వస్తది మాతోటి పార్క్ కి మీరు మీరెప్పుడైనా పోయిరా పార్క్ కి
అంటే మా మా దగ్గర్లో ఉన్నదానికి నేనెళ్ళాను కానీ మీతో ఎన్నడు రా పోలేదు కదా పోదామా ఈ సారి మనం
ఆ పోదామండి ఈ సారి మా ప్రాణమిత్రురాలు ను మీరు నేను అందరం కల్సి వెళ్దాం
అన్నిసార్లు మీ ప్రాణమిత్రురాలని అనకండి అస్సలు నాకెట్నో అన్పిత్తాంది కొంచం
ఎందుకు మీకు లేరా ప్రాణమిత్రురాలెవరు నాకే ఉన్నారని నేను ప్రౌడ్ గా ఫీలైతున్నా మీకు లేరా అండి అట్లా
ఆహా అట్లని కాదండి అంటే మీరు ఊకే ఊకే అంటాంటే ఎక్కడ్నొ గుచ్చుకుంటుంది మేము కాదా ఫ్రెండ్స్ మనీ
అయ్యో మీరు ఎందుకు కాదండీ మీరు ఇంకా స్నే అసలు స్నేహంకి గొప్పవారు అండి మీరు
అయ్యయ్యో
అవునండి మీరు కృష్ణుడికి కృష్ణుడికి సుధామా కన్వర్సేషన్ తెలుసా వాళ్ళ ఇద్దరు స్నా ప్రాణం అంటే వ ఒక్కొక్కరు ఇద్దరు ఫ్రెండ్సే ఒకళ్ళున్నోళ్ళు ఒకళులేనోళ్ళు ఏమో ఆ కానీ అయినా నా అట్లా బిహేవ్ చెయడు కదా అండి కృష్ణుడు
అవునండి వాళ్ళ స్టోరీ కొంచెం నాకు తెలుసు బాగుంటది
నాకు గుడా తెలుసండి నాకు చాలా ఇష్టం వాళ్ళని చూసి నేను చాలా నేర్చుకున్నా తెలుసా అక్కడ గుడా నేను నేను ఎక్కడైనా లెసెన్సే నేర్చుకుంట
అందుకే ప్రాణం ఇస్తారాండి మీ స్నేహితుల కోసం మీరు
ఆ ప్రాణం అవునండి ఒక రోజు బ్లడ్ గుడా ఇద్దాం అనుకున్న గాని బ్లడ్ నాకే లేదు అని వద్దు అన్నరు ఆడ హాస్పిటల్ల
అయ్యో అవునా
ఆ అవునండి నేను మా ఫ్రెండ్స్ కి ఇద్దాం అనుకున్నా ఎందుకో మరి ఆగిపోయిండే బ్లడ్ ఇయ్యడం ఆ రోజు నాకు పా సరిపోలేదో సరిపోదు మీకు అని అన్నరు
ఉహు
మీరు ఇచ్చిరాండి ఎప్పుడైనా ప్ర ప్ర అంటే బ్లడ్ అట్లా డొనేట్
బ్లడ్ ఇయ్యాలే గాని గుండెకాయ ఇచ్చినండి నేను
అమ్మో ఎవరికి ఇచ్చిరండి
మా ఫ్రెండ్ కి అండి ఇంకా మీరే అన్నరు గదా స్నేహితుల కోసం స్నేహితులు ఒక స్నేహితురాలికి ఇచ్చా
ఒక్కతే స్నేహితురాల్కి ఇచ్చిరా మీ గుండెని నాలుగు చాంబార్లు గదా అండి
అంటే గుండె మొత్తం ఇచ్చేసాండి
ఒకల్ గుండె ఒకల్కి ఇత్తే ఎట్లా అండి మీరు బ్రతకాల అంటే మీకు కావాలిగా గుండె అవును మీకు ఎమన్న రెండు గుండెలు ఉన్నాయా అండి
లేదండి మా ఇంకో ఫ్రెండ్ ఆ గుండె ఇస్తానంటే ఆమె గుండె నేను తీసుకొని నా గుండె వేరే టోళ్ళకి ఇచ్చానండి
ఆహా అట్లా ఎక్స్ట్రేంజ్ చేసుకోవచ్చా అయితే బ్రెయిన్ ఎక్స్ట్రేంజ్ చేసుకోవచ్చా అండి ఒకసారి
నాకు ఆయన్ని తెల్వదు అండి అంటే చేసేసిర్రు మా డాక్టర్లు
అవునా మాకేమో బ్రెయిన్ చేస్తారా అంటే చేపిచ్చుకుంట నేను
నా గుండెకాయ్ ఇచ్చిన అవునా చేపిచ్చుకుంటారా ఎందుకు అండి మీ ఫ్రె మీ ప్రాణ స్నేహితురాల్ది తీసుకుంటరా
మా స్నేహితురాలు ఏమైన అంటే కాలుకి పెట్టుకుంటా అన్నది
అచ్చా
మోకాల్ ఆ
ఉహు ఎందుకు మేధాట్ల సరిపోతలేదు అట్నా మరి చిన్నగుంది అట్నా మో
సరిపోతలేదు చిన్నగా అయ్యింది ఇరుకిపోయ్ ఆ లడ్డూగయిందంట పందికి పంది అయిందంట చిన్నగ చేద్దాం అంతాన్ని కాళ్ళ కెద్దామని
ఊహు రెండు మోకాలకి ఇస్తారా మరి రెండు మో కాళ్ళకేస్తారా ఇటు ఒకటి ఇటు ఒక
ఆ రెండు రెండు ఎద్దామండి సగం కట్చేసి ఈ సగం కూడి కాలుకి సగం ఎడమ్ కాలుకి పెడ్దాం
ఏం చెమ్డల్ మరి మెదట్లా కలిగా ఉంటే ఎట్ల అండి మరి దాన్కు మెదట్ల ఏమెస్తారు మరి చెప్ త గడ్డి పెడతరా
దాన్కి ఆ చెప్ ఆల్రెడీ ఉంది నిండిపోయింది
అవునా
హ్మ్
హ్మ్ హ ఇంత మట్టి పోయండి చెట్లు అంటే విత్తనాలు వేసి మట్టి పోసి విత్తనాలు వేయండి చెట్లు పేరుగ్ తే మరి
ఎల్ల
ఆ మీతోట్ ఖాళీగా ఉంటది కదా తీసేస్తారు కదా
అవునువును అండీ నాకైతే గులాబీ చెట్లు పెంచడం ఇష్టం పెంచాలా మరి
పెంచండి బాగుంటది కదా అక్కడ ప్లేస్ ఖాళీగా ఉంటది కదా ఎట్లాగో
మట్టి ఎట్లా సరిపోతదండి బ్రెయిన్ లా
పెట్టండి సుడన్ ట్రై యే ఏ దేనికైనా ఒకసారి ట్రై చేస్తానే కదా తెలిసేది
ఆ అవునండి ఎక్స్పెరిమెంట్లు చెయ్యండి ఎట్లా తెలుస్తది మనకు కూడా
ఆ చేయండి మరి ఇగ మీ ఫ్రెండ్ పైన
యత్నిస్తానండి మరి
సరే అండి ఉంటామండి
సరే అండి నేను ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను బాయ్
బాయ్